హలో ఆ వినిపిస్తుంద అన్న
అది ఏం ఏమన్నారు మరి ఆయనకు అట్లా ఎవరు చెప్పారో మరి అట్లా చెప్ండే ఆయన
ఉ అడు కావాలని కూడా చెప్తాడు వాడికి ఎవరు చెప్పకపోయినా
వాళ్ళు పోయారా మరి నిన్న వాళ్ళు అక్కడ చూడడానికి అబ్బాయి వాళ్ళ ఏంటి చూడండి
ఏమో నాకు తెలీదు
ఆయనే ఫోన్ చేసి నీకు కనుక్కుందామని చెప్తాడు ఆయన
మ నా దగ్గర ఏం నడుస్తుంది ఏంది కథ అని తెలుసుకుంటాడాడు
ఉ తెలిసి ఉంటుగానీ కాదేమో అనుకుంటున్నారేమో వాళ్ళు ఇప్పుడు
అ
కాకుంటే మంచిగా అనుకుంటారు అ వీళ్ళు అట్లానే ఉన్నారు ఇలా అందరి మీదకా చాలా జల్సీ ఫీల్ అవుతారు ఇ
అట్లా ఫీల్ అయితే ఏవున సత్యానస అయితు మనది
మనం శనివారం రావాలి మీరు ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారే వాళ్ళు కూడా ఇప్పుడు ఏదో ఒకడి కొంత డబ్బులు వేసుకోవాలి కదా ఇల్ ఫస్ట్ మాట్లాడత మాట్లాడాల్సింది అట్లా యాభై వేలు ఇస్తాం అంటే ఏదో ఒకటి మాట్ సా మాట్లాడి
పోవా ఆ
వీళ్ళు డైరెక్ట్ పోయేసి డబ్బులు అంటే వాళ్ళు కొద్దిగా అట ఇట్ అవుతారు కదా
అదే అదే అట్లా అయిందేమో
ఫోన్ చేయ్యాలి ఒకసారి అని
అనిలోన్నాక
అనిల్కి ఫోన్ చేసి మరి తెలుసుకోవాలి ఏమైంది అసలుని డబ్బులు ఎందుకు పోద్ద అన్నారు అని
అదే తెలిసుకో మరి అనిలన కాల చేలేని కాపు నుంచి
ఏది నాకు చేయలే నాకు అరవింద్ చెప్పిడు అట్లా పోయినా డబ్బులు వద్దు ఇప్పుడు అక్కడ నా వస్తారు కదా నాలుగో తారీకి అప్పుడు ఏంట అని చెప్పిండ అనా
ఈ అరవిందన్న పెళ్లిలో ఏమేమి చేస్తాడో ఏందో
మంచిగానే ఉంట అల్ కూడా కరక్నది కూడా వప్ప
ఆ
ఆయన చెప్తున్నారట నువ్వు మాట్లాడు ఎంత కట్న ఎంత ఇచ్చదో నువ్వే చెప్పు అంటే ఈయన చెప్పినట నేను కొప్పు అడుగున్నా కాబట్టి నాకు అడుగుతున్నారా నాకన్నా పెద్ద పెద్దలు చాలా మంది ఉన్నారు వాళ్ళ వాళ్ళకి చెప్పండి కానీ మా నాక ఎందుకు అంటున్నాడు కనాలట హ
అవునా అదే మరి అవుగు అది కూడా కరెక్ట్ నమ్ పెద్ద మనుషని అడిగ అలా ఆడికి అడుగుతారు
అ ఆయ కాడకి కూడద అలా కడు కట్టత
అవి ఏమున్నాయ పోయిది కట్నం మాట్లాడసిరు ఇంకా అయిపోయింది అది అదే ఫిక్స్ ఇగ
ఆ మీనా ఏమంటుండు నీకు మ కాకా
ఏం లేదు అదే పైసలులే కొంచెం అది పైస వేస్తే తీసుకుంటే బాగుంటుండే
ఉమ్
తీసుకోలేదు కాబట్టి కొంచెం బీష్డ్ ఐరోపబ్లిక్ని అంటడు
ఎవరు వాళ్ళతో పోయిన పబ్లిక్ తీసుకున్నాడు
ఉ
హ
అట్లానా
అట్లా ఉంటందా ఇష్టం ఉన్నప్పుడే కదా పోతారు వెళ్ద చూడానికి అంటే ఆయనది అయింది కదా వాళ్ళు కాల వళ్ళది అట్లా ఇంటికాడ వచ్చి వాళ్ళది ఇంటికాడ వచ్చి తినకుండా పోయారు
అవు అవువు
కుంటున్నారేమో ఈల్లది కూడ కాదేమో అనుకుంటుండేమో ఆయన.
హ
మ్ వాళ్ళేమో ఫస్ట్ నుంచి, చాలా రోజుల నుంచి బతిమాలినట్టున్నారు. వాల్ ఎక్కడ మ, మీ దగ్గరనే చేస్ కుంటాం మీ అమ్మాయినే చేసుకుంటాం అని వాళ్ళు ఇప్పుడు అట్లాన్ అంటే ఇప్పుడు వా ఆళ్ళు జీ ఇప్పుడు వద్ద అంటే, అనిల్ వాళ్ళకి, మళ్ళా కొడతారు వాళ్ళు అన్నీ ఇలా ఉన్నాయి. మ్ వద్దన్నాక ఎందుకు చదవత
అంటే అన్లాన లోన్ లేపాల్సిందేనా మరి!
లేపుతాడు మల్ల. లేపుతాడు. మొత్తం అల్లుడుదే కదా ఆ వాళ్ళ దగ్గర లేవు ఇప్పుడు. అంత డబ్బులు లేవు అనుకుంటా. మ్ అప్పటి పాపటీస్, పాపటీస్ ఉన్నాయి కానీ,
హా
మ్హు
కాదు ఏమన్నగ ట్వంటీ ఫైవ్ వరకు అయితే, ఖర్చులు అయితాయి గా అన్న! మొత్తం కలిపి ఇగ
ట్వంటీ ఫైవ్ కన్నా, ట్వంటీ ఫైవ్ అయితే పక్కా ఉండాలి. ట్వంటీ ఫైవ్ కన్ ట్వంటీ సెవెన్ వరకు అయితది.
అవ్ ఎందుకంటే, అది సరాసరి ఇగ ఇరవై, ఇరవై లక్షలు యా పెళ్ళి అది ఆ బైకు మైకు అద్దు బంగారంకె పోతది ఇరవై వరకు.
మ్
ఆ ఇంకా చిన్న చిన్న సామాన్లు బట్టలు, ఈనికి, ఆడికి, వీళ్ళకి.
ఇంగ పోతది. ఇరవై, ఇరవై ఐదు ఆయ. ఇరవై ఏడు అయితది.
ముందే
మ్
నేను కొంచెం బిజీ ఉన్నా. ఎవరండి మీరు ఏ బీపి ఆ సరే నేను వీలుంటే నేను వస్తా లేకుంటే ఎవరికైనా పిలుచుకోపోండి. రాజేంద్ర అ ఇట్ అడుతే సాయంత్రం పోవమంది క సాయంత్రం వీడి ఎందుకు నీకేమైంది? సరె సరె చూద్దాం. ఆ అట్లే ఎవర్ నీ పిల్లల్నా? సరే చూద్దాం లే. ఏ అయేమన్ లేదు ఒక అబ్బాయి. ఆ సరే. అ. అ. సరే. ఆ ఒక అబ్బాయో వచ్చాడు. ఏదో ఆడు నెయిల్ కట్టర్ తో కట్ చేసుకున్నాడేమో! ఆ నొప్పిల్ల వస్తుందట ఒక ఆ అన నా పిల్లతో మాట్లాడతాన్న తీసుకపోమంటుండు బయటికి.
అవునా! ఎంత మంది వచ్చారు ఇప్పుడు? స్టూడెంట్ వ వస్తున్నారా మరి?
ఆ సెకండ్ ఇయర్ బానే వచ్చిర్రు ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడ వచ్చిర్రు. ఒక పది మంది.
అవునా
మ్
మ్హు మ్ హు
ట్వంటీ సెవెన్ అంటే, అది చిన్న ఖర్చుల అబ్బాబబ్బాబాబ
ఉమ్ అయితది మళ్లీ ప్ ఏమనుకుంటున్నవ్.
ఈ పప్పు పప్పు రైస్తో చేస్తారా మటన్ కోస్తారేమో
పప్పు రైసే చేస్తారు.
అమ్మాయిది కదా.
అమ్బాయిది అట్లనే చేస్తాండె తర్వాత ఆనిళ్ళ అప్పుడు చేస్తారు ఆళ్ళు
అవుఆవ్ ఎందుకంటే ముందు వెన్క మాదేవి కూడా ఉన్నడు.
ఉమ్
ఉమ్
ఇప్పుడు చేయడట ఆయన అట్లనేే చేయ్యాలి. ఇల్లె ఈల్లేమో ఆళ్ళ కళ్యాణ్ది కూడా పోయారట అందరూ
ఎవరిది ఆ దేమ్సిదా? ఆ ఆ ఆవొ ఆమెది కూడా అన్నాడు ఆ అబ్బాయి ఆర్మీ ఉన్నాడు రీసెంట్ ఇప్పుడే వచ్చిందట.
ఉమ్
ఆ అమ్మాయి కూడా మ్యారేజ్ ఉంది. అబ్బాయి మం చాలా స్మార్ట్ ఉన్నాడట.
మ్ స్మార్ట్ న్నాడు ఈయనకన్నా స్మాట్ ఉండటగా అంటుండేమో.
ఆ అనమాట అదే కాని ఇక ఓపెన్ గా చెప్పలే ఆడు
ఆ స్మార్ట్ ఉన్నాడని చెప్తాడు.
అబ్బాయ్
ఆ అలా లవ్ మ్యారేజ్ కాబట్టి అట్లే ఉంటది. అదే చెప్పడు వాళ్ళకి ఎవరు చేస్తురట వాళ్ళు పెళ్లి ఎవరు చేస్తురట వాళ్ళ మన ఊరు ఆయన చేస్తుంటా వాళ వాళ్ళ మామ వాళ్ చేస్తుండ్రా?
ఏమో ఇంక మా అబ్బాయి అయితే ఎస్టీ అట
ఆ ఈళ్ళు కూడా ఎస్టీనే కదా. సేమ్ సేమ్ ఇద్దది అంటే ఈల్ ఇప్పుడు మన అంటే వాళ్ళ డాడీ ఇదేగదా మనవాడే కదా
ఆ
అట్లా మ్ ఏ మస్త్ ఉషా ఊ
ఈ మన రా రామన్న ఉన్నాడు కదా ట్రూఫో
ఆ ఆ
ఆ అన్నాకి మొన్న చిన్ని బయి ఇస్తే అయిపోతుండే కదా.
వాళ్ళకు ఆయన చేసుకోడు చేసుకో ఆయన నేను అడిగినా కాని ఆయనే కు ఈ విషయం తెలుసు తెలుసు ఆయనకు ఫస్ట్నుంచి
ఏ విషయం
అదే చిన్ని విషయం ఆ అది తెలుసు కాబట్టి అది ఇక్కడ ఉందికా అనుకున్నాడు. మంచి ఆమే అని తెలుసు కాని అరే ఎందుకు మనకు తెలిసిన వాళ్ళే కదా ఎందుకు చేసుకోవాలి అట్లా మళ్ళా రేపటి రోజు బాగుంట కాని చేస్కో అని చెప్పలే
ఆ అయినా అది మ్యాటర్ తెలుసుకోకుండే రామన్న మంచోడే పోపం
మస్త కానీ ఈ ఈ ఈ ఈపే పిల్లడు కూడా మంచిగా ఉంటడు తాగడు తినడు సుప్ పర్ ఉంటాడు సైలెంట్ ఉంటాడు ఎక్కువ మాట్లాడడు. అనీల్ లాగా కొద్దిగా బట్ట తల ఉంది పైన
ఎవరికి
ఆయనకు
ఈ రామన్న క
రామాన్న కాక ఇప్పుడు చేస్తున్నారు కదా
ఆ ఆడి కుడానా
కూడా అట్లనే ఉంది కొద్దిగా తక్కువ ఉన్నాయి పైన
ఆహా
ఉ ఏం ఉన్నా ఏం కాదు కాని కొంచెం నౌకరీ ఉంది జాబ్ ఉంది కదా
ఏజ్ ఉంటుందా ట్వంటీ ఎయిట్ ట్వంటీని
ఏ ఉండదు ఆయన చాలా చిన్నడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఉంటది ఆయనకి
ఆ ఆ
ఆ చాలా చిన్నాడు ఆయన ఏఎస్ఐ మంచిగా పోస్ట్ ప్రమోషన్ రా పోతాడు చాలా ప్రమోషన్ పోతాడు
ఆ
ఉ అవుండి ఇప్పుడు
సరే సరే మరీ ఆ
ఆ అ అది అది చెయాలి మరి
ఆ
సరే మరి బై
సరే సరే
చ్